టాండి మీరే కుళ్ళుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నం అండి
కుంటున్నార్ ఓకే
ఎందుకండి ఇగ మనుష్ తిన్న కష్టమే బే బయటి పోయిన కష్టమే ఇడా తిరిగినా కూడా కష్టమేనా అండి మనుషులతో
అవునండి మరి ఇంకల్నే అట్లుంటారు తెలుసాము చెప్ కదండి అసలు
మ్మ్ మా హ్ ఇట్లా మా వొదిన ఇట్ల వొద్లే సి ఇట్లా వస్తున్నా అండి రిటన్ రిటర్న్ ల ఆమె నీ ఇక్కడ వన్డే డ్రాప్ చేసి ఇట్లా వస్తుంటే మా ఇంకొక వదిన ఉంటందండి నా ముందే ఆ దావత్ పోయానా అంటా కదా హా ఇంకేం ఎంజాయ్ బా దావత్కిి పోయినాం కదా అ అదే బా ఎంజాయ్ చేస్ అట్టునే బా కమ్మిన ట్ టున్నా ఆ ఇది అనుకుంటా అందులో రండిసలు ఏమవుతదని తినొద్దా సక్క గా అయినా అండి మేం అస్ అసలు అక్కడ పండుగ అని ఎట్లుంటది తెలుసు కదండి వాళ్ళు పట్నాల క్ డెక్కి నాంక మైలల్ నీ తారు అది తెచ్చుకోని వాళ్ళ మా మా ఫ్రెండ్ అయినా మా అంతట్ ఉంది అని తినుడు అయితే ఫోర్ కి పెట్టాడుండి లాస్ట్ టైం క అసలు తినబుద్దు అయితదా అండి అన్నం టైట్ అయితది కొంచెం కొంచం హ్మ్ కొంచెం దినగనే టైట్ అయిందండియ్యో మ్మ్ గిట్లా అంటివా మళ్ళ తర్వాత్ మీ ఇంట్ల ఏం కుర నీర్ అట మట్ టను వండిరాటా ఆడదిన్నోయి ఇప్పుడు ఈడ బా కుమ్ము తో ఇగ ఆది ఇదో న్ ఒకట న్అర్జెంట్ ఉందండి మాదవి ఈ నెచ్చు కన్ టుదండి ముగ్గురు అసలు వీళ్ళకి ఏందళ్ళ అసలు ఇంత కూడా ఉండదు‌ మళ్ళ వీళ్ళ గుల్లే గుండుకి, ఆ మ్మ్ మ్మ్ మ్యానర్స్ అనేది అసలు ఏమనుకుంటరో నాకు ఎంతక్ మళ్ళా నాకు భయమయితుందండి వీళ్ళకు కుల్లు కున్నడు కేనమ్మ కూడా ఏడ పోతయో మళ్ళ ఏమంటున్నవో రిజల్ట్ త్తయో జల్ నిన్నొస్తే నికా ఫస్ట్ ర్యాంక్ ఆ పడుతది తీయి అది ఇది అనుకుంటే ఒకటే అంటురండి. ఆ రిజల్ట్ ఇప్పుడే రాలే కదా వచ్చినంక జుద్దురు తియ్యుర్రి అని నేను అన్నా అండి. రిజల్ట్ కూడా తర్వాత ఏమైతదో అని భయమై తుందండి నిన్న కతం ఒక్కటే ఒర్లుతనే ఉన్న రిజల్టు తిండి గురిం ఇదే వాగుతారండి. బాగుండియా ఆ గుల్లేడు గుల్లుకే ఎన్ని మార్కులొత్తాయో కరెక్షన్ చేస్తడు ఎట్లుంటాడో అర్ధం అయితలేదు.
మ్మూ మమే మా మా దాంట్ల ఒక ఎంప్లాయీ ఉంటది మా దేవి అంచి ఆమె కూడా మేడం దగ్గర కొంచెం ఓవర్ చేస్తదని జెప్పి ఒక ఆయనతో మా ఒక ఆయన వస్తాన్నాడు మేడం రేపు ఫైవ్ థౌసండ్ కి మా
మ్మ్ అవునా
మే కాదండి నాకు గూడ.
ఇగో గిట్లుంటారండి జనాలు తిన్నా ఓర్వరు పండుకున్న
కి చెప్తమూ అట్లా అంటే మా బొచ్చెడు మంది మాతోని మాట్లాడినం మరి మేం వీరిల రేపు ఒత్త అని లేపోతె ఎందుకు చెప్పట్లేదు మాకు‌. అట్లా అంటే మేం చెప్పక పోదుమా రేపు వస్తాడంట మేడం ఫైవ్ థౌసండ్ పేమెంట్ రేప్ తానని మేడం ఎయిట్ తౌసండ్ పేమెంట్ చెప్పినవ ఏవన్నా ఆమెట్ల తెల్సా రేపు వస్తాను మేడం కాల్ చేస్తా ఫైవ్ తౌసండ్ పేమెంట్ అయిన వస్తునడంట మేడం అట్ల చెప్తుంది ఏ నాకు కూడా ఎందుకు చెప్పాలి, వచ్చి పేమెంట్ చెస్తున్నదని ఖచ్చితంగా అంటే మీరు మాట్లాడండి మేడం అని చెప్పేసి
మ్మ్ గిట్ల ఉంటరం ఏం జేత్తం గిట్ల ఉంటం అంత మన ఇట్లెం బాగా ఆట్లకే ఉంటద్ మ్మ్ అవునా ఆ
కొంచెం గట్టిగా మాట్లాడుడు నేర్చుకోరా, కాని మాట్లాడినవ్ మంత్ పేమెంట్ చేపించిన నాకు రిజల్ట్ ముఖ్యమని మళ్ళ కట్టు అన్నది. రోహిణీ పేమెంట్ వాళ్ళని ఒక్కటే విజిట్ అయ్యింది ఏమైందిరా నీ పేమెం
హు మ స
వస్తలేవు పోస్టర్ ఇద్దరికి తక్కువున్నాయి మీరు ఫాలో అప్ చేస్తలేరా అనేసి అన్నది మళ్ళ వే థట్స్ అంటారు మేడం వస్తలేరు మరి నాకు పోస్టర్స్ వస్తలేవు అని కూడా చెప్ప అని
హు
నో నో అని పెట్టిసిన బుక్లుే ఎందుకంటే వాళ్ళు వస్తా వస్తా అని రాననన్నారు ఇలా కూడా ఫోర్ ఓ క్లాక్ వరకు పోతం అనేసి అన్నారు పోలేం హన్మకొండ క్యాన్సల్ చేసిర్రు వాళ్ళు వద్దన్నారు రా వాళ్ళ ఆయన కస్టమర్ సాయంత్రం పోతానే కస్టమర్ మేడం ఉండి
అయ్యో హు అవునా డి హు అసలేవరికి ఫో తుందండి వాళ్ళ చెల్లని పెడదాం అనుకుంటే ఫోన్ ఏ ఇంట్ల వాళ్ ఇంట్ ట్ల లేదు కదండి ఎవరికి చేసి మాట్ ట్లాడుతవ్
నేనైతే వాళ్ళ చెల్లెని వాళ్ళ రిలేషన్ లో ఎవర్ని పెట్టొద్దనే అనుకుంటున్న నేనైతే క్కడ ఆమన్ పెట్టుకుని పెద్ద నాకు మైనస్ పాయింట్ అవుతదేమో మనకి అనిపిస్తుంది చెప్పాలంటే మరి బర్త్డే విషయంల నాకు భయం అయితుంది అంత ముందుకే ఆమె అంత స్టంట్ చేసింది
నాకు తెల్సి వాళ్ళ చెల్లెని పెట్టదనుకుంట అండి ఎందుక ఇవన్నీట్ల చెస్ స్తుంది కదా వాల్ చెల్లెకు తెలవొద్దనే అనుకుంటారు గా అండి పెట్టదేమో అని నాకు తెలిసిి వాళ్ళ ఫ్రెండ్డిగ్గిట్ల ఎవరికన్న చెప్తుందేమో హు హు ఆ చెప్పాలి మ్ హు ఎవరండీ మిక్ తమ్ముల్లా ఇ విష ఆ హలో హ్
ఆ
అేనన్నా ఏమైందండి హ్ ఇ మరి వాల్ల ఫ్రెండ్కి చెప్పింద ఏమో అండి మరి
ఏమో అండి అది నాకు అదే అర్థం అయితలేదు. అని నేను చెప్పాలే ఇగ పోయేటప్పుడు సార్ని అడగండి. అని చెప్పిన మాకు కొంచెం విని వినట్టుంది. రేపు నేను మెసేజ్ చేస్తా అయితే సార్ని డైరెక్ట్ ఫోన్ చేసి అడుగుతా కదా ఒక న్నది మరీ అనేసి ఉంట మేడం వాళ్ళకి ఏంటంటే దగ్గర రిలేషన్ అని చెప్పాను. ఎందుకంటే మొత్తం మీ రిలేషన్ల ఏదైనా ఫెస్ట్ అయితే మీరు నలుగురు రారా అనేసి అని అనుకుంటారు. అని తెలిసిన వాళ్ళు ఉన్నారు. అన్నట్టు గా చెప్పిన అన్న మాట సరేరా ఏద ముఖ్యం కాదు. చూడనికి చిన్నపిల్లలాగా కాకుండా మనెంత ఉంటది. మేడాం మంచిగానే హైట్ పర్సనాలిటీ ఉంటది. మనకి టాకింగ్ పవర్ ఉంటే చాలు అనేసి ఆ. నాకు కూడా రియల్ ఎస్టేట్ చేయబుద్ధి అయి తుంది అండి కానీ మేడమే ఈ నలుగురిని క ఖచ్చితంగా మ్యాట్రిమోనిలో చుత్త మనేసి అన్నది. సారేమో
అ మాట
వచ్చేసి రియల్ ఎస్టేట్ పెడతా అనేసి అన్నాడు. నన్నే రీయ్యాలట రియల్ ఎస్టేట్ కి నన్నే కావాలట అనేసి అంటే నేను మా రియల్స్టేట్ ఇద్దరం అనేసి అనుకుంటున్నా
హ్ రియల్ ఎక్స్టేట్ కు వస్తారా అంటామా అండి. ఇ ఇప్పుడచ్చ అవునా అండి హ్ హ్ ఆ హ్ ఉహ్ అవునా అండి. ఇట్లా మీ ఇంకో మర్ దలు ఓస్తుందని. చెప్పిర్రా అండి మీ మాధేవికి మీ మీ ఎంప్లయర్ మదేవీ చెప్పిర్ర అండి ఇట్లా మీరు ఒకరినీ రికమెండేషన్ చేస్తుర్రు అని స్ార్ బయట హ్ ఇట్లా మీ ఎంప్లాయర్ మాధేవికి చెప్ మీరా అండి. ఇట్లా మీ మరదలుని రికమెండేషన్ చేస్ మిం ఎంప్లాయర్ మాధేవి కి చెప్పిరా అండి మీ మరదల్ని రికమండేషన్
ఆ చేసి నా నేను పొద్దుగాళ్లనే చెప్పినా
ఆ ఆ వుండి వద్దు కొంచెం కుళ్లు కుంటారు కదండీ వాళ్ళందు రాని ఎకుటే
కాదు ఇప్పుడు నువ్వు వచ్చిన నాక ఏమనిపిస్తుంది అంటే కొందరు నోటి వాక్కుల వాళ్ల నిజం అవుతుంది కదండి ఒక ఆమె కుళ్ళకుంది కదా ఆమె ఫోన్ అనేది ఫోన్ తర్త చావనున్నా చవాల రయి రోయిన తర్వాత అచంది నువ్వే కొంటవుత అనేసి అంటే ఆ వాస్తు వాస్తు నిజం కావాలి అనేసి అనుకున్నా
మన చెప్తుినా కా ఒక రైపు ఒక ఫోన్ కొంటారు అనేసి కొంటారు నాకదే విజువల్ వచ్చింద అండి
హా ఇంకా ఇంగ అతి ఆమె వాస్తవ ఎలా కొన్నా కొండొచ్చి తీయండి అవునండి ఆ వరం అవునండి అట్లనేే అనాల హ లేపోతే ఉంట బాయ్ అంతే అండి కటి హామ్ అవును మే టెన్ థౌజండ్ అట్లా తీసుకోవాలం
ఇప్పుడు ఆమెకి ఎయిట్ థౌసండ్ ఒక జీతం మొత్తం ఫోర్ థౌసండ్ పక్కకి వేసేమనాలి ఒక ఫోర్ థౌసండ్ ఇట్లకి ఫోర్ థౌసండ్ పక్కకు
హ్మ్మ్ హ్మ్మ్ సరే అండి సమాప్తం
కొల్మ మవరే